బావున్నారా అండి
అ బావున్నా మీరు బావున్నారా అం
మ్ ఏం చే స్తాలేం టీ తాగుదాం అనుకుంటున్న ఇప్పుడే
అహా ఇప్పుడే త్రీ థర్టీకే
మ్ త్రీ థర్టీకే తాగుతా అంటే మాది విలేజ్గా త్రీ థర్టీ కల్ల తాగేస్త
అవునా మళ్ళా ఈవినింగ్ మళ్ళీ తాగరా
అర్ధం కాలే
మళ్ళీ ఈవినింగ్ తాగుతార మళ్ళీ
ఇగ ఏం లేదు అండి ఇంగా ఒకసారి త్రీ థర్టీ క నిను డైల్ చేస్తా
అవునా ఇప్పుడు శ్రీరామనవమి శ్రీరామనవమి వస్తుంది టెంపుల్ కి వెళ్తున్నారా మీరు
వెళ్ళాలి
ఆహా మార్గశరామం
మ్
న వెళ్తారా మీరు
ఉ రామనవం ఏంటే అక్కడ భద్రాచలమేగా
హు
రామనవమి శ్రీరామనవమికి ఎక్కువ మనకి ఫేమస్ భద్రాచలమె కద
ఆ అవునవును భద్రాచలమే అండి
హు
ఆహ మార్నింగ్ వెళ్తారా భద్రాచలం
ఎర్లీ మార్నింగ్ కార్లో కార్లో బయలుదేరి ఎలటం
ఆహా ఇంట్లో ఇంట్లో పూజ చేసుకొని ఇగా మర్
మార్నింగ్ మేము సేవన్ కళ్ళ కార్ ఇక్కడ త్రీ కట్లు బయలుదేరుతాం
మార్నింగా
ఎర్లీ మార్నింగ్ త్రీకే బైయలుదేరుతం
ఎందుకండి ఎంత పొద్దున్నే
ట్రావెలింగ్ వచ్చేసి ఒక టూ అవర్స్ పట్టుద్ది ఇక ఆ రోజు అక్కడ రావలలో ఎక్కువ ఇది జన్నం పండుగ రోజు ఎక్కువ ఉంటారు కదా
ఆహా
ఎర్లీ మార్నింగ్ే వెళ్ళిపోవాలి సెవెన్ సిక్స్ కల్లా అక్కడ టెంపుల్ దగ్గర ఉంటే లోపలికి పోయేసరికి సెవెన్ ఆ టైం కల్లా ఉంటాం అంటే నైట్ కళ్యాణం నైట్ నైట్ కళ్యాణం జరుగుదు గానీ
నతే అ జరుత కానా
కళ్యాణం నైటే చేస్తారు దేవుడి కళ్యాణం
అవునాం ఇక్కడ మాౌగ చేస్తాడు కదా మా విలేజ్లల్ల
అంటే మన దగ్గరక టైంని బట్టి కాకపోతే అక్కడ దేవుడు దగ్గర అసలు కాడ అయితే నైట్ చేస్తారు
న్నాడెస్స్తార
ఆ
ఆహా టెంపుల్ మాకైతే మా దగ్గర అయితే ఇం ఇక మేమందరం ఇల్లు కడుకొని మంచిగా పూజ చేసుకొని ఆ టెంపుల్ కి పది పాకం సడెన్ స్టార్ట్ అయ్యా స్టార్ట్ అయినాప్పుడు పోతుంది మ మ దతే రే ఎం బస్
ఆ
అ మీరు బదల చేదని పోతారా బోటింగ్ చేస్తారా బదలు చేదంలో
భద్రాచలంలో బోటింగ్ కూడా చేస్తాంండి
ఫ్యామిలీనా ఫ్రెండ్స్ తోట వెళ్తారా
నేనా అంటే ఇక నేను మా ఫ్రెండ్స్ ఉంటారు మేలు ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్తాండి
ఆ వారా స సార్ మీరు వస్తారా
కార్కేళ్ళిపోత మాగవన్ నాగన్నాక అవసరం ఒకళ్ళ వాళ్ళు వస్తేనేమో వాళ్ళు వెళ్తారు లేకపోతే నా కారు వేసుకొని నేనే వెళ్తా
అహ మీకు కార్ ఉందా
మ్ దాంట్లో వేసుకొని వెళ్తాం
మేము మజా రాధ
హ్మ్
మదర్ వాళ్ళు రా రా
అర్థం కాలే
మీ అమ్మ వాళ్లు రారా అంటున్నా
ఇంక ఎవరు ఉంటారు మా అమ్మ నేనే కాబట్టి నా ఇక ఇద్దరు తాను వస్తే వస్తుంది లేకపోతే లేదు నా ఫ్రెండ్స్ ఎవరున్నా ఉంటే ఇక వస్తే ఎవరు ఆ వాళ్ళని తీసుకొని వెళ్తా ఆ
హ్మ్మ్ హ్మ్మ్ బాగుంటది కదా భద్రచలం బా టెంపుల్ బా
మ్మ్ ప పర్మశాల అది టెలు అ టెంపుల్ కనుక బాగుంటదండి
అవును సీత అడుగులు
మ్మ్ మ్మ్ మ్మ్ పర్ణశాల లో బోటింగ్ బోటింగ్ ఆ పాపి కొండలో సిక్స్ అవర్స్ జర్నీ అండి అది కూడా చాలా బాగుంటది మ్మ్
మేము వెళ్ళినం గానీ ఇంకా బోటింగ్ చేయలే ఎందుకంటే భయం చనిపోయింది కదా అని భయంతోటి వెళ్ళ లేదు
హ్మ్మ్
ఇగ భద్రాచలం వేళ్ళినం దర్శనం చేసుకున్నాం
మ్మ్ మ్మ్ మ్మ్
ఏంటది ఇగ ఇటు పద్మశా ఉంటది సీత అడుగులు చీర వాటి సీతే సంబంధించిన వెళ్లి వచ్చినం మీరు వేములవాడ వెళ్తా వెళ్ళారా
మాకు అసలు టచ్ లేదండి అటు మాకు అసలు ట చ్ లేదు మాకు ఎంతసేపుడు ఇటు ఆ బద్ర వెళ్తే భద్రాచలం తిరుపతి, అన్నవరం మాకి ఇటు ఇటు ఇదని అటు వేములవాడనట్టు మాకు పెద్దగా ఐడియా ఉండదండి
అవునా వేములవాడ ఫేమస్ అండి విరంగం దగ్గర రాజన్న రాజన్న రాజన్న శివుడు
మ్మ్
ఫేమస్ టెంపుల్ అది
మ్మ్
మ్మ్ మీకు తెలియపోవడం ఏందండి అసలు అందరు అందరు చూస్తరు
ఎక్కడ వేములవాడా
మ్మ్ రాజన్న వేములవాడ
మ్మ్
అక్కడ బాగుంటది బంతిపోచం బాగుంటది ముందు రోజే వెళ్తాం మేము ముందు రోజు వెళ్ళి మంచిగా ఇక్కడ రూమ్ తీసుకుంటాం రూమ్ తీస్కొని పొద్దున్న మార్నింగ్ ఏ స్నానాలు చేసి టెంపుల్ దర్శనం చేసుకొని ప్రదక్షిణం అయిపోయినక మళ్ళా ఇం మళ్ళ రూమ్కి వచ్చి బోనం చేస్తాం
అ
ఉమ్ చీర పెట్టుకునే వాళ్ళు చీర పెట్టుకుంటే మామూలుగాా ఉండేవాళ్లు మాములుగా
ఆ
ఆ పెట్టుకుంటు మంత పూజనల దగ్గరి చ అదే చెల్లించుకొని మళ్ళీ ఇస్తాం ఆ రూమ్ కొచ్చి ఇగ ఇక వెజ్ నాన్ వెజ్ తెచ్చుకొని తింటర్ ఇ మళ్ళీ వెడిల్లో వస్తాం
ఆ
అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమన్నా ఏమన్నా ప్రసాదం తీసుకెళ్తారా ఇక్కడకాల టప్పుడు
ఆ ఇ నైట్ ఉంటాం కాబట్టి పూరీల అయినా చ పులిగరీ చేస్తాం
ఆ
అ మ ఎసుకు బత పో ఎసుకుచ్చు ఈసారి వెళ్ళండి బాగుంటది
ఆ వెళ్తా అండి ఈ సారి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా నా ఫ్రెండ్స్ కనుక్కొని
ఉమ్ కనుకొని వెళ్ళండి ముందు వరంగల దిగచ్చు రంగులదివింత బసులు ఉంటాయి స్తుంటా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి
ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే అక్కడ అంతా బాగుంటుందండి ప్లేస్ హైజనిక్ నీట్గా ఉంటుందా టెంపుల్ చుట్టూ
ఆ నీట్ గా ఉంటుంది
అ
నీట్ గా బాగుంటది అసలు
ఆ
దక్షణ దాంటె మ చూడు జనాలు ఉతారు
ఏంటది
జనాలు ఉంటారు కదా
హ్
జనాలుంటే ఇగ ఫుల్ రాష్ ఉంటది. కాబట్టి రష్ హ్ తిరుపతికి కూడా మొన్న అమ్మ వాళ్ళు ఏళ్ళారు. వన్ డే పట్టింది. దర్శనం
హు
హ్ మొన్నా తిరుపతికి ఏళ్ళారు అమ్మ వాళ్ళు
ఉమ్
అందే భారత్ టె ఇగ మల్లి త్రీ డేస్ లో చ్చరూ మొన్న నిన్ననే వచ్చరూ
ఉమ్
లేటెస్ట్ తీసుకొచ్చారు
హ్
దర్శన ఒక మనిషి ఒకటే ఇస్తున్నరాంట ప్రసాదం
ఏంటి ఏంటది
లాడ్డు ప్రసాదం ఒకట్టే ఇస్తు
లడ్డు ప్రసాదమ
హ్ మనిషికి హ్ మళ్ళీ కొనుక్కొచ్చారు. ఒకటి యాభై రూపాయలు అంట
హు
హ్ మీరు ఎల్లారా తిరుపతి
నేను ఎల్ల లేదండి ఇంత వరకి
తిరుపతి
దేవుని పెద్దగా నేను నమ్మను
దేవులన్ నమ్మరా
దేవుడు నమ్మ నండి నేను
ఎందుకండి
ఇగా అంతే మా ఫస్ట్ నుంచి ఒక నమ్మకం. అది లేదు. నాకు అట్లా దేవుడి మీద ఒక నమ్మకం లేదు. ఉ అన్నిటికి నుంచి ఒక కష్టం కష్టం అనేది నమ్ముతా
హ్ కష్టపడతనే ఏదైనా గానీ దేవుడు గూడ ఉంటాడు లే
హ్
మీర్ భద్రచలం బానే పోతున్నారు మరి
ఇగా తప్పదు మరి ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళ కోసం
ఆహా ఇంట్ల వాళ్ళ కోసం మా
వాళ్ళ కోసం ఐనా ఏళ్లాలి. మరి ఇప్పుడు మనం ఎట్లా ఇబ్బంది పడుతున్నా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదుగా
అవునా
అ
దేవుడని పూజించాలి కదా మీరు ఇంట్లో రోజు దీపం పెడత పెడతారా అండి పూజ చేస్తారా
పూజ అంటే ఇక అమ్మ వాళ్ళు చూసుకుంటారు. నేను నార్మల్ గా స్నానం చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటాను.
అంటే ఇంట్లో మొగోళ్లు చేస్తే మంచిదంట. ఇంట్లో మొగోళ్లు మ పోద
ఓకే మెయిన్ లే మగవాళ్ళు చేస్తే మంచిది
ఆ ఆ
హ్మ్ దీపం పెట్టి చేస్తే మంచిదండి
అవును
ఊహూ
అంటారు మనగ్గూడ తె వేరుగానే అంటారు ఉగాది పచ్చడి మీరే చేస్తా ఎలా మీ అమ్మ వాళ్ళు చేస్
అమ్మ వాల్లే చేస్తారండి
అది కూడా చేస్తేనే మంచిదంట
అవు హ్మ్ మ్మ్
చేయాలంట అట్ల
ఓకే ఓ ఓకేనండి ఓకే హ్మ్ మ్మ్